ఆహా ఎంది
ఎలా ఉన్నవు
ఊ ఆలైన్ కుట్టండి
మ్
ప్రజెంట్ ఏం చేస్తున్నావ్ కంపెనీలో అంటే ఫ్యూచర్
ఫ్యూచర్ ఏం లేదండి ఫ్యూచర్ అంటే డెస్టినీ డిసైడ్స్ కదా
కానీ మనకంటు కొన్ని ఉండాలి కదండి
ఓకే అవన్నీ ఉంటాయిలేండి అవన్నీ మీరు ఏమైనా అనుకుంటున్నారా
ఉమ్ ఏమోలే ఉ మనం చెప్పకూడదు ఏం అయితదో మరి
దానికి తగ్గట్టు కృషి చేస్తే అయిద్ది కదా
ఊ కానీ అన్ని టైం అండి మనకు అనుకూలంగా ఉండాలి గా
ఉమ్ ఇంకేదైనా గేమ్స్ కోసం మాట్లాడదామండి
మీకు ఏ గేమ్ అంటే బాగా ఇష్టం
నాకు బ్యాడ్మింటన్ అంటే బాగా ఇష్టం అండి.
ఉమ్ బాగ ఆడతరా
హుమ్ నేను బాగ ఆడ ఓ
ఉహు ఇంకా ఇంకే గేమ్ అంటే మరి ఇష్టం
ఇంకా కబడ్డీ అన్న
అవునా అండి
చెప్పండి మీకు మీకే గేమ్స్ ఇష్టం.
నాకు అలాంటి గేమ్స్ ఏ ఇష్టమండి ఉమ్ సో సెటిల్ బాగా ఆడతను ఉ
ఇంక క్లైమేట్
క్లైమేట్ కూడ చాలా చల్లగా బాగుందన్ ప్రెసెంట్ కి అయితే వర్ష్ ఇ పడివు బాగుంది అనమాట
మా ఊర్లో నిన్న ఒక టెన్ డేస్ బ్యాక్ కంపెనీ స్టార్ట్ చేసారండి. అందులో సిమెంట్ స్టా ప్రొడక్ట్ అయితదంట.
అవున అండి
ఆ సిమెంట్ కానీ ఉ ఊ పొల్లుషన్ కూడ ఎక్
ఉమ్ బారబల్ మరి వస్తే వత్తది కదా వాళ్ళపోన్ ప్రోత్సహించకూడదు గదా
ఊల్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ వచ్చే మనీ కోసమే చూస్తున్నారన్
అలా చూసుకుంటే అవ్వదు కదండి
వును అవునండి
ఇంకా ఇక్కడ రీసెంట్ గా ఏమైనా టూర్ కి వెళ్ళార అన్నారు
టూర్ కంటే మొన్న ఇక్కడికి వెళ్ళామండి. ఎక్కడికంటే సడన్ గా గుర్తు రావట్లేదు. సిమ్లా దగ్గర ఒక ప్లేస్ ఉంటదండి. ఆ ప్లేస్ కెళ్ళాం.
అవున అండి ఎలా ఉంది అక్కడ
సారీ ఫర్ ద డిస్టబెన్స్ అండి
కొత్త ప్లేస్ ఎలాఉందండి
ఊమ్ బాగుందండి మేము కొంచెం వింటర్ కి సమ్మర్ ఈ మధ్యలో కొన్ని మనసులు ఉంటాయి కదా ఆ మంత్స్ లో వెళ్ళాము. సో చాలా బాగుంది వె దర్ ఐతే కానీ ఫొటోస్ కి వా టికి అయితే ఇంకా బాగుండు అసలు సూప్ పర్
ఫ్రూట్స్ కూడా బాగానే కాస్తాయట కద అక్కడ ఆపిల్స్ లైక్ అట్లాగా గ్రీన్ ఆపిల్
ఆ ఏటు చూసిన యాపిల్స్ ఏ ఉంటాయి యాపిల్స్ అవి తప్ప ఏంఉండవులేఆడ
అవునండి
కానీ బాగుంటది
అంటె ఇంకా అంటే ఏమైనా తీర్థయాత్ర వెళ్ళాం శ్రీస శైలం మాట్లా వెళ్ళాం
అవునా
సిరి త్రయంబకేశవ అట్లా ఎల్లమన్న మాట మంచిగా మంచిగా అనిపించిందండి
అవును అండి ట్రైన్లో ఎల్లరా బుసలు ఏలార
ఇంట్లోవాళ్ళతో వెళ్ళమండి
హామ్
జర్నీ కానీ ప్రేంబకేశ్వర్ మాత్రం చూడాల్సిందండి చాలా బాగుందండి చాలా ఏలు క్రితం కట్టిన గుడి మాత్రం చూడాల్సిదే మా పన్నెండు జ్యోతిర్లింగాలో అదొ కటికదా
ఆ
ఇకా నాసి క్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి దగ్గర్లో ప్లేసెస్
ఆ అవును
వెళ్ళల్సిందే ఇగ వెళ్ళాలి ఇంకా చాలా ఉన్నాయి
అవునండి చూడాల్సినవి చాలా ఉంటాయి
హ
వసలు ఎందుకేంటంటే మీ సైడ్ కంపెనీలు అలా వేముండవా
ఉంటాయండి అంటే అన్ని నాన్ ఐటి సంబంధించినవి లైక్ డబ్ల్యూ ఎన్ఎస్ ఇలాంటివి ఉంటాయి అనమాట అందులోనే చేసుకోవాలి కొంచెం స్ట్రెస్ ఫీలింగ్ అనమాట ఉంటాయి అందులో
ఆ అండి డబ్ల్యూఎన్ఎస్ లో చేసిన వాళ్ళు చాలా మంది హాస్పిటలైజ్ అయ్యారు
ఉ అంటే స్ట్రెస్ అండి చెప్తున్నాం కదా
మనది ఓన్లీ నైట్ షిప్ట్స్ అంటా ఓన్లీ నైట్ చిప్స్ ఎవరైనా చేస్తారా అండి
వాళ్ళకి అదే ప్రాఫిట్ కదండి మ్యాక్స్ ఎక్కువ చెయ్యరు ఏ కంపెనీస్ లో సో వీళ్ళు అదే తీసుకొని చేస్తారు అనమాట సో వీళ్ళ ప్రాఫిటే కదా అది
పెళ్ళి గురించి మీ ఒపీనియన్ ఏంటండి
పెళ్ళి అనేది అవతల వచ్చే పర్సన్ డిసైడ్ అయి ఉంటదండి పెళ్ళి అనేది ఆ ఇ హ్మ్ అతల పర్స్ మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం లేదు అంటే కష్ మనల్ని అర్థం చేసుకొని ఉంటే ఓ కె
హ్మ్ అవునండి కానీ ఒకరినొకరు అర్థం చేస్ పోని ఒకరికొకరు హెల్ప్ అయ్
హు అట్లా ఉంటే బాగుంటది అనమాట చేసుకోవాలన్న ఆలోచన అయినా వస్తుంది కానీ ప్రజెంట్ న్నా సిచ్యువేషన్ అన్నీ చూసి పెళ్లి కూడా వద్దు అనిపిస్తుంది కదండి
అవునండి ఒక అమ్మాయిని ఒక అమ్మాయిలాగే చూడాలి ఒక ఇంటి మనిషి పనిమనిషిలా చూడకుండా ఉంటే అంతే చాలు
ఉ అవునండి
హ్మ్ ఇంకా నాకైతే అదే ఒపీనియన్ అండి ఒక మంచిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చాలు మనకి ఏ కష్టల్లో అయినా తోడు ఉండే వాళ్ళు
హ్మ్
రోళు అయితే చే యండి నేంత తట్టు అమ్మాయిలం కదా మనం సర్ ని చుచ్చాక ఒక కంటి గెలుపు పోవాలంటే అంత పెయిన్ఫుల్ థింగో అసలు చెప్పలేము అసలు
చాలా కష్టం అదే అబ్బాయిలు వచ్చుంటే బాగుందండి ఎందుకం అంటే అమ్మాయి అనేది ఎప్పుడు కష్టాలు పడుతూ బయటికి వెళ్లాల్సింది కూడా అమ్మాయి అమ్మాయే మళ్ళీ అబ్బాయి ఇంటి దగ్గర కూడా మాటలు పడాలి పైగా అమ్మాయికి ఏం అవసరం లేదు ఏ జో అసం లేద అంటారు కానీ పెన్ని తర్వాత కావలసింది అదే కదా
కావాల్సింది అదే కదా ఈవెన్ రీఛార్జ్ కూడా అమ్మాయి తన ఫోన్కామె చేసుకోవాలి
హ్మ్
ఆ లేదంటే గొడవలు ఇంకా సో ఎవరైనా ఇండిపెండెంట్ గా ఉండడం బెటర్ అండి.
అంత ఇండిపెండెట్ లాగా అ మనకి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటది కదా ఎన్ని రోజులనా మాత్రం మన పోషించి ఎంత మనం ఎంత మాత్రం పె నా అది అక్కడ వరకే ఉంటదండి. ఎంత పెట్టినా ఏదో ఒక రోజు ఏదో ఒక అనాల్సిందే నా ఉద్యోగం మీద బతుకుతున్నాం అని చెప్పేసి అనాల్సి కాబట్టి మనం సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా మనకంటూ ఒక జాబ్ ఉంటేనే బెటర్ అనేది నాకు ఫీలింగ్ అన్నమాట.
సొసైటీలో కూడా ఒక మంచి పేరు కూడా ఉంటది. అమ్మో ఏంట తనేం ఏం చేస్తుంది. ఇంట్ల లనే ఉంటదులే ఎంతసేపు అని కన్నా ఈవెన్ జాబ్ చేసినప్పుడు కూడా ఏదో టూ ఇంట్లో ఇంకా బయట కూడా మేనేజ్ చేయాలి.
ఊమ్ చేయాలి మరి ఇద్దరు అను కొని ఒక బ్యాలెన్స్డ్ గా ఉండి చేస్తే పర్వాలేదన్
అలా ఎక్కువ ఎవరు ఉండరు కదా సో అమ్మాయి నువ్వంటే నువ్వే వంట చేయాలి. అటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటే ఇం ఉండలేమసలు.
ఉమ్ అట్లా ఏమైనా పెడితేనే కష్టం అనమాట కానీ నువ్వు చేయి నేను ఆఫీస్ కెళ్ళి నీకు బాలేనప్పుడు నేను అట్లా చేసుకుంటే మంచిగా ఉంటదనమాట. కానీ ఇప్పుడు ప్రెజెంట్ డేస్ లో అట్ల ఏం లేదు కదండి.
ఆ
తర్వాత ఫ్యూచర్ కూడా బాగుంటది అనమాట అట్ల ఉంటే.
ఉమ్ ఇంకేంటండి ఇంకా కి మ మీ ఊర్లో ఏమనా స్పెషల్స్ ఏమైనా ఉన్నాయ స్పెషల్ టెంపుల్స్.
ఊమ్ ఫెస్టివల్ అంటే ఒక టెంపుల్ శివాలయం ఉంటదండి. చాలా బాగుంటది అన్నమాట మంచిగా ఉమ్ శివాలయం ఉంటదన్
మా దగ్గర కూడా ఉంటదండి అక్కడ ఒక రాయి ఉంటది. ఆ రాయి మీద చేయిపెట్టి కోరికలు. ఒ కోరుకుంటే అది లెఫ్ట్ కి తిరిగితే నెరవేరుద్ది రైట్ కి తిరిగితే నెరవేరదు అని సంథింగ్ ఉంటది
అవునా
ఊమ్ బాగుంటదం టెంపుల్ కూడా అడ దరుగుడ ఎండయ మొదక్ దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటాయండి
ఊహ్మ్ వెళ్త ఉం టరా అండి
ఆ ఆ య అప్పటికప్పుడు వెళ్తూ ఉంటమని అంటే మన దగ్గరలో ఉన్నళ్ళకి మనకు అంత స్పెషల్ అనిపించదు కదా చుట్టూ ఉన్న ఊర్లో వల్ల కయితే బా స్పెషల్ అనిపిస్
ఉమ్ కానీ చాలా భయం అండి వాటర్ ఫాల్స్ అంటే
ఆ అవు అవునండి బయటే ఉంటా అంటే కొంచెం చిన్నలోతున్నదగర ఆడు కుంటరు బాగుంటది వాటర్ కాల్స్ కూడా
అవునా అండి
ఉమ్
మరి ఫుడ్ తిన్నారా అండి ఇప్పుడు మీరు
ఫుడ్ ఇప్పుడు తినమండి నైటె కదా తింటాము ఈవినింగ్ స్నాక్స్ అలా ఏమి తినము ఇంక
ఉమ్
ఆ ఓన్లీ మధ్యాహ్నంనే తింటాము ఇంకా ఈవినింగ్ అంటూ ఉంటే ఎప్పుడైనా ఆకలిస్తే తింటాము లేదంటే నైట్ ఇంకా
అవునా అండి
ఉమ్ అవునండి ఓకే అండి
ఓకే అండి థ్యాంక్యూ
ఒకే